వినిపిస్తుందా
ఆ వినిపిస్త స్తుంది మా నీకు వినిపిస్తుదా
ఆ ఆ ఆఫ్ చేసినాలే వెళ్ళేసి వచ్చనారా పార్కి
పార్కుకి వెళ్ళల వాళ్ళ ఉమ్ స్కూల్లో టీచరు కాల్ చేసారు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది ండు ఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అన్నింటే సో దాని కోసము డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది టూ టు ఫైవ్ ఓ అని అనేసి అన్నారు సో ఇంతకు ముందే వచ్చారు ఒకట్టి దాకా అక్కడే ఉన్నారు తో
డ్యాన్స్ అంటే ఏ ఏ డ్యాన్స్ క్లాసికలా లే పోతే.
లేదు నార్మల్ ఫోక్.
ఆహా. వాళ్ళకి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా.
దా ఇం. క అనివల్ డే సెలబ్రేషన్. ఆ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎయిటీన్ ఎయి. టీనంతా. సో దాని. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేపిస్తున్నారు.
ఆహ.
ఆ ప్రాక్టీస్ చేపిస్తున్నారు ప్లస్.
ఆ.
ఆ ఆ.
నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కి ఇప్పుడు నుంచే. ప్లానింగా.
ఆ ఇప్పటి నుంచి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తాయి కదా. సో ఇప్పటి నుంచే కొంచెము బాగా. గ్రాండ్ గా చేస్తున్నారంట ఇయ్యరు. ఫంక్షన్ హలో అంతా బుక్ చేస్తున్నారంట.
ఆ.
కోన్. ఇంకా అందరు స్టూడెంట్స్ టూ టు ఫైవ్ అని అనేసి అన్నారు. వీళ్ళు ఇగ ఫిఫ్త్ అండ్ ఎయిత్ కదా సిక్స్త్. కు పెట్టుకున్నారు ఆ సరే. సరలే అని చెప్పి ఇంకా కామ్ గా ఉండిపోయినా ఇంక వచ్చినారు వచ్చి హోంవర్క్ రాసుకుంటా ఉంనారు.
ఉమ్.
ఆ ఒకవేళ ఇంక లేకపోతే ఇంకా వెళ్ళుండే వాళ్ళము.
ఉ.
మేడం ఇంకో రమ్మని చెప్పన్నారు. కదా సో అందుకని చెప్పి. శనివారంము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందంట. శనివారం. స్కూ లో ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి ఆ తర్వాత. త మళ్ళీ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇవి ఎగ్జామ్స్ అన్ని అయిపో. పోతాయి కదా సో కొంచెం మైండ్ రిలాక్స్. లేషన్ ఉంటంది ఉంది అని అని చెప్పి మామూలు స్కూల్స్ ఇ లో అయితే ముందుగానే పెట్టేసుకుంటారు బిఫోర్ గానే బట్ ఈస్ స్కూ లో ఎ్జాస్ అన్నీ అయిపోయి నాకు కా హడావిడి ఏమిీ లే కుండా
అంటే మళ్రి వాళ్ళు వెళ్ళిపోతారు కదా
ఆ వెళ్ళిపోతారు మళ్ళీ అందరు గదర్ చేస్తారు అంటే వాళ్ళకి ఇప్పుడు చేయలేదనమాట ఫేర్వెల్ అనేది
ఉ అంటే ముందుగా నేను చెప్పి పెట్టిన ఆ ఇట్లా అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్
అవునవును అవును అవును ఎవ్రీ ఇయర్ అట్లాగే చేస్ సరంట
మ్
మ్ అంటే నార్మల్గా జ అదంతా అయిపోతుంది
మ్
ఓన్లీ డ్యాన్స్ అనేది మాత్రము
ఇప్పుడు నుంచి ప్రక్టీీస్ హా
ప్రాక్టీస్ చేసి వాళ్ళందరికీ టెన్త్ వాళ్ళందరికీ ఫ అదే ఫస్ట్ క్లాస్ నుంచి
ట్రై చేసిచ్చుకుంటా ట్రై చేసిస్ విన్న విన్నైన వాళ్ళకి
అవునవునవును
మ్ ఫుడ్ ఏం చేసావు
ఫుడ్ దోస పోసుకోవాలి, మా బ్రేక్ఫాస్ట్ తినాలి ఇప్పుడు పోదా నైట్ లో డిన్నర్ చేస్తాము వావ్ అన్న మేము తిన్నము
మ్
ఉ అన్నంద రైస్ తినే ఇది ఓన్లీ హఫ్ ఫ్టేర్నూన్ మాత్రమే
ఎందుకట్ల
అంతే అది ఆ అల్వా అయిపోయింది అది అంటే ఫుడ్ రైస్ ఎక్కువగా తీసుకోకుండా
ఉ అంటే ఇవరెన్నా పేషన్స్ ఉన్నారా ఇ ట్లో
పేషెంట్స్ ఎవరు లేరు మా అత్తయ్య ఉన్నారు, షుగర్ పేషెంట్ ఆవిడ ఒక్కరే
ఆహా అందుకే నేను చెప్పేది అంటే టిఫెన్స్ ఎక్కువ తీసుకుందా అంటే మ్
ఇంకా అవిడ అంటే డైట్, డైట్ మెయింటైన్ చేస్తారు కదా, పొద్దు పొద్దున్నే టాబ్లెట్స్ అవి ఏదో పొడిలు షుగర్ కు సంబంధించిన ఏదో మెడిసిన్ వాడుతూ ఉంటారు.
మ్
ఇంకా మీకేమన్నా తెలుసా షుగర్ కి నాటు వైద్య వైద్య లోన్ అంటారు కదా
అదంతా ఇప్పుడు పనికిరాదు
హ్మ్ ఓన్లీ ట్యాబ్లేట్స్ మాత్రమే
ఆ అది మనం మెయింటైన్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటది, డైట్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ యూజ్ చేసే దాన్ని బట్టి
హ్మ్మ్
ఆ అదే డౌట్ వచ్చింటే టిఫిన్స్ ఎక్కువ తీసుకుంటాము అది ఇదండి
అవున అవునువు
అ
మా అత్తయ్యతో పాటు ఇంకా మేమంతా కూడాదే తంట మా మావయ్య ఒక్కరికి మాత్రం మూ నైట్ లో భోజనం కావాలి
హ్మ్మ్ అంటే ఆయనకి టిఫిన్ తింటే తిన్నట్టు ఏంలేదు
అవును అవును
హ్మ్మ్
మార్నింగ్ పూట కూడా నాకు అన్నమే కావాలి నాకు ఇడ్లీ దోశ వద్దు అంటారు
ఆ
హ్మ్మ్
ఏ ఆల్ వర్క్ ఏం చేస్తారు ఆ ఆ అంకుల్ ఆంటీ
మా అత్తయ్య ఇంట్లోనే ఉంటారు మామయ్య బయట వ్యవసాయానికి వెళ్తారు పొలాలు
ఇక్కడ లేదు కదా
ఇక్కడ లేదు బయట వెళ్తారు కదా బయట తీసుకెళ్తారు కదా విలేజెస్ వల్ విలేజెస్ వాళ్ళు కొంచమక్ పెజెస్ కొంచెం దగ్గర అన్నమాట వరి వరి వేసేదానికి ఆ దీ నాట్లు నాటి పెట్టేదానికి
ఉమ్
అదేగా ఏ పని ఉంటే ఆ పనినికి వెళ్తూ ఉంటారు మా మావయ్య ఆ ఇది ఆ మేశ్రి పని ఉమ్
ఎవర్ కెళ్తంటాడ
తరు
హ్మ్ నిమ్మ
వర్షం పడలేదా అక్క అక్కడ
ఆహా వర్షమే ఏం లేదు వాతావరణం అంతా వేడి వేడిగా ఉండదుంతే వర్షాలంతా ఏం పనిలేదు వ చాల అంతా పడి ఆగిపో నయి ఎప్పుడు ఉగాదికి ముందు పడినయి ఉగాదికి ముందు బడిందంతె ఉమ్ బయ
అదే శ్రావణి అక్క వ చెప్ ప్పింటే వర్షం పడతా ఉంది ఇక్కడ ప్రెజెంట్ అన్నింటే
అవునా
ఊ
నేను ఫోన్ చేస్తే నేను ఫోనే ఎత్ లేదా పిల్ల అమ్మాయి
అదే ఆవిడ వచ్చేసి బే వర్క్ ఉంది ఏదో జాబ్ సెట్ చేయ్యాలి అది ఇది అంటాంది
ఆహా జాబ్ సర్చింగ్ లో ఉందట్ న జాబ్ ఆల్రెడీ చేస్తా ఉందా
జాబ్ సర్చింగ్ లో ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఏం అవసరం లేదు వద్దులే ఇంట్లోనే ఉండని జెప్తున్నారంట
ఉ హు ఓకే
ప్రేమ నేను వెళ్ళాలి అంటా ఉంది
ఊ
ఊ
ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళ పెద్దయినాకు కొంచెం ఇబ్బంది అవుతుంది గదా ఇప్పటి నుంచే కొంచెం ఓ రెండు సార్లు వెనకేసి పెట్టుకుంటే బాగుంటుంది మీరు గదా
అదే పాపకు గోళ్ళు అది ఇది తీపియాలి
ఊ
అంతా ఉండే
ఉ హు ఉహు
ఊ
ఊ
నువ్వు తీపిచ్చేసినావా
ఏం ఇంకా నేను గూడా ఏం గోల్డ్ గురించి ఏమి ఇది ఆ తీసుకోలేదు మా ఇంకా మేము అంత ఎక్కడా మా సరిపోతా ఉంది మేము సంపాదించేది మేము తినేదానికి ఇంకాప్ ఫెస్టివల్స్ వ ట్టలు కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు అన్ని అడికాడికి సరిపోతా ఉండాది
నీది ఉంది గదా నీది యూజ్ అవుద్
ఎంది
గోల్డ్
ఆ నాదియూజ్ నాకు ఏమిండదు పెద్దగా ఏమి లేదు గదా
ఉండ్ల ఒక టెన్ందాకా
ఆ టెన్ దాక ఉంట్ అంతే కదా రండి ఇప్పుడు నార్మలే కదా అదా అది
ఆ అంటే నీకు నీ ఫిఫ్టీన్ నాట్ ట్వంటీ అయితే అది ఎక్కువ టెన్ అయితే నార్మల్
ఇంకా ఎక్కువే
ఏది
ఇంకా ఎక్కువ అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ అదే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటున్నాను ఏందబ్బా ఆ అంతేలే సరేలే అదే అంత ఎందుకులే ఇంకా ఉమ్ ఆ నెక్స్ట్ ఏంటి రేపు శ్రీరామ్ నవమి ఎలా చేసుకుంటా ఉం
సరే పుష్ శ్రీరామనవమే రేపు వచ్చేసి ఏం లేదు ఇంట్లో పూజ చేసుకునేసి టెంకాయ్ కొట్ కోడం అంతే
ఆ అరుణాచలం ప్లాన్ అంటా ఉన్నావు అదేమైంది మళ్ళీ
కాల్ చేసాను ఆ ఇక్కడ అన్ అయితే సరౌండింగ్స్ లో ఉంటారు కదా ఫ్రెండ్స్ సో మేమందరం బ్యాక్ చందరం కలిసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాము ఎట్లా వెళ్దాము అనేసి వాళ్ళు సరే మనము వెళ్ళే రోజు ఇరికిల్లట్ల చూద్దాము అనేసి చెప్ పే అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని అడిగి అది పర్మిషన్ తీసు కోవాలి అని చెప్పినారు ఇంగ అందుకు ఇట్లాన్నా
ఉహూ సరే లే అయితే
ఆ షాపింగ్ ఏం చేయరా వాళ్ళకి ఎట్లా ఫంక్షన్ కదా షాపింగ్ చేయరా ఫంక్షన్ కదా డ్రెస్సెస్ అదంతా కావాలి క
ఇంకా కాస్ట్యూమ్ ఏం చెప్పలేదు మా కాస్ట్యూమ్ చెప్పినారంటే ఇంకా దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలన్న మాట సారీ ఆ
ఆ
ఓ కాశీ మేం చెప్పలేదు నెక్స్ట్ మంత్ ఏమన్నా చెప్తారేమో మబ ఒకవండి పోరు అట్లా చెపత రేమో అప్పుడు కాస్ట్యూమ్స్ ఏమన్నా రెడీ చేసుకోమంటే అప్పుడు రెడీ చేసుకో
హ ఇద్దరు ఒకరు ఫిఫ్టీ టు ఒకరు ఎయితు కదా దా
అవునవును
నెక్స్ట్ నైన్త్
హ్మ్మ్ నైన్త్ నైన్త్ క్లాస్ సిలబస్ ఇప్పుడుే స్టార్ట్ చేస్తున్నారంట ఇంకా పిల్లలకి హ్మ్మ్ అప్పటి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ ఉంటే వాళ్ళు నైన్త్ క వచ్చే కొందుకి కొంచము అన్ని నేర్ుకునే దానికి ముందు నుంచే ప్రిపరేషన్స్ స్తున్నారంట ఉ
అంటే వాళ్ళ స్కూల్లో అట్లున్నారు ఏమోలే అంటే కొంతమంది స్కూల్ స్టార్ట్ స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు స్టార్టింగ్ తర్వాత కొంతమంది బిఫోర్ ముందుగానే ప్లాన్ చేసుకునేసి వాళ్ళు క్లాసులు చెారు
అవును అవును ముందుగానే ఇప్పుడు మనము నైన్త్ క్లాస్ బుక్స్ కావాలంటే వన్ కే ముందే ఫీజ గట్టల అ అడ్వాన్స్ ఫీజు అంటే వాళ్ళు ఉద్దేశం ఏంటంటే ఫీజు కట్టేసినాం అంటే మనం ఇంకో స్కూల్ క వెళ్ళలేం కదా ఈ స్కూల్లోనే చదువుకోవచ్చదా అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే అడ్వాన్స్ ఫీజుగాట్టించుకుంటా ఉంటారనమాట మేము బుక్ తేప్ సము ఆ ఓ ఓపెన్ అయిన వెంటనే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి బాగుంటుది పో అన్నాలి చెపనారు
ఉ
అట్లా ఉండదు మరి
ఆ అంతే కొన్ని కొన్ని స్కూలలో అంతే